ఎలా ఉన్నారు
హలో ఎలా ఉన్నారు
నైస్
ఏం చేస్తున్నారు బాగుంద
ఏంలే ఖాళీ కూర్చొని ఉన్నా
అన్నం తిన్నావ
తిన్నా మద్యంలో నువ్వు
నేను కూడా మధ్యాహ్నం తిన్న
కాలేజ్ వెళ్లినవ
వెళ్ళిన మళ్ళీ ఇప్పుడు కొంచెం తిన్నా మా పిన్ని, హస్బెండ్
హ్మ్
మా బాబాయి మాలా వేసుకున్నడు జై శ్రీరామ్ది అయితే అందరినీ పిలిచి భోజనం పెట్టిండ్రు
మ్మ్ హు
అయితే అక్కడికి పోయి తినొచ్చిన
మచ్చా ఏం స్పెషల్
కడా దాల్
హ్ము హ్మ్
క వంకాయ
హ్మ్ హు
పూరి ఇంకా రైస్
ఒకే
అండ్ స్వీట్
అంతిక్కడే వండిన
పాపడ్ బయటి కెళ్ళింది మీ మి ఇంట్లో చిన్నపిల్లగాడు ఉన్నాడు కదా
ఆ
ఆయన ఏం చేస్తున్నాడు
అయినా ఆయన్ నేను అమ్మవారి ఇంట్లో వచ్చిన
అ
హ్మ్
ఇంకా నువ్వేం చేస్తున్నవు ఇప్పుడు
ఎవరు
నువ్వే
నేను
నువ్వే
ఎవరు
నువ్వే ఏం చేస్తున్నావు
ఏంలే బోర్ అయితుందా
బోరయితుంది
హూ
ఇంకా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినావా
అమ్మా నా దగ్గర బుక్స్ లేవు నా బుక్స్ ఆమె తీసుకున్నది నా ఫ్రెండ్
ఆమెకేందుకిచ్చినవు
కాలేజ్ లో ఆమె దగ్గర బుక్స్ లేకపోతే అన్ని లెక్చరర్స్ బుక్స్ ఎక్కడ బుక్స్ అక్కడ అడుకుతుండే నా బుక్ తీసుకున్నడు
వా
హూ
నువ్వు ఎగ్జామ్ ఫీజ్ ఎప్పుడు కడతవు
ఇప్పుడు మీరు ఎప్పుడు కాలేజ్ వెళ్తే త అప్పుడు నేను ఫీజ్ ఇంకా ఫమ్ పంపిస్తా ఒక్క అమ్మాయితోనీ
ఆ మా వాళ్ళు డైలీ పోతారు నేను టూ డేస్ ఫోర్ డేస్ తర్వాత పోతా
ఒక్కరు అయినా పోతే నాకు కాల్ చేస్తుంది ఆరోజు పంపి
నాకు తెలిసి ఒక అమ్మాయి ఉంది చూసి స్పేట్స్ అమ్మాయి ఆమె రేపు కడుతది ఫీజ్
అ
ఇంకొక ముస్లిం ఆమె కూడా రేపే కడుతదేమో తెలియదిగా ఆ ఈమె ఎప్పుడు కడితే ఆయమె అప్పుడు కడతుది
హూహు
నేను చూస్తున్నా అ ఇంకొక మన ఫ్రెండ్ ఎప్పుడు కడతది
ఏమో
నీకు చెప్పింద
హైదరాబాద్ నుంచి వచ్చనాకా కడతది
ఆమె ఎప్పుడోస్తది హైదరాబాద్ నుంచి
ఏం ఐడియా లేదు
అవునా అసలు ఎందుకు పోయింది హైదరాబాద్ కి
ఆ బర్డే కోసం అనుకుంటా
కానీ ఆ బర్త్డే వన్ ఇయర్ అయిపోయింది కదా ఆయనది
ఏమో నేను అడగలేే
అ ఎందుకు అడగలే నువ్వు ఫోన్ చేస్తావుగా
చేయలే కదా
బిజీ ఉన్నవు అనుకుంటా
ఉహు
ఆమె బిజీ ఉన్నది హైదరాబాద్ లో అనుకుంటా తిరుగుడు ల
అవును
అందుకే చేయలే ఇంకా నువ్వు ఇవాల ఏం కూర తోటి తిన్నావు
సేపా
చెపా తిందువ
నువ్వు
లెధు చెయ్లే
ఆహ మీ తమ్ముడు ఎప్పుడు వస్తాయి ఇంటికి
మా తమ్ముడు మొన్ననే వచ్చిపోయిండు
ఉమ్ బాగా స్టోరీస్ పోస్ట్ చేస్తుంది కదా
హా మొన్న హైదరాబాద్ కీ పోయిండు తిరుగడానికి నైట్
ఆ
అది నేనే ఎడిట్ చేసిచ్చినా ఫోటో అందుకే మంచిగా ఉన్నది
ఉమ్ హు
ఇది మంచిగా ఉంటేనా
ఎస్
ఎస్ థ్యాంక్ యూ
వెల్కమ్
ఎయ్ రష్మిక ఇంకా విజయి ధి నువ్వు చూసినావా
చూసిన
ఎధి చుసినావ్ వీడియో
హల్దిది ఇంకా ఆ ఏమో ఏ మో చూసనా
అది రిసెప్షన్ ధి అది మొన్న ఆ హనీమూన్ కి అటు పోయిండ్ర చూసినవు థాయిలాండ్ది
ఫ్యామ్ చూడలే ఉమ్ ఫాలో చేయాల వల్లకు
నువ్వు ఇది రుచి కాదు చుసినావా
ఉమ్
ఫుసికా రాథోడ్
ఉమ్
ఆ మది మొన్న నిన్న వైట్ కలర్ డ్రెస్ సూట్ పెట్ పెట్టింది అనార్ కల్లి చూసినవా ఇవాళ
వైట్ కలర్ వైట్ కాదుూ అది
మరి
ఆరెంజ్ ఆరెంజ్ అనుకుంటా పీచ్ కలర్ ఏమో
ధి అధి సరి
ఆహా
ఇవాళ డ్రెస్ పెట్టింది అ నార్కల్ ఇది
చూడలే మరి
అది బాగుండడి నేను ఎప్పుడు హైదరాబాద్ కి పోవాలి డ్రెస్ తీసుకోవాలి చూద్దాం అ
ఓ మై గాడ్ డ్రెస్ కోసం హైదరాబాద్ ఆ ఎగ్జామ్ కోసం పోతే డ్రెస్ కూడా కొనుకుంటావా
ఇప్పుడు మొత్తం జీన్స్ అవే ఉన్నాయి కాటన్ డ్రెస్సెస్ లేవు బయట ఎండ బాగా ఉన్నది
హ్మ్
అయితే తీసుకుందాం అనుకుంటున్నా ఆ ఆది కాలేజ్ ఫుల్ పెద్దగుంది గీతం
అ
ఎంతో పెద్దోగుంది తెలుసా కాలేజ్ బాగుంది
ఉమ్ హు
అంచుల్లో ఉక్కిపోయినాక
ఎంజాయ్
అ
అ
ఏ మూవీ చూస్తా
ఏం
యీ మొత్తం ఎట్లాగా
అ వాయిస్ స్ట్రక్ అవుతుంది
అబ్బా
ఆ చెప్పు
ఇవాళ డే మొత్తం ఏం చేస్తున్నావు ను
పండుకునే ఉన్నా ఇంకా ఇన్స్టాస్ రీల్ స్క్రోల్
రీల్స్ చూసినవా
ఉ నువ్వు
నేను కాలేజ్కి పోయిన కాలేజ్ లో ఇవాళ ఫస్ట్ పీరియడ్ ఎవరు రాలేదు సెకండ్ పీరియడ్ తెలుగు మ్యామ్ క్లాస్కి పోయినాం
ఆ
ఇవాళ తెలు ఏమనా క్లాస్ లో ఒకైనా చిన్నగాంటది చూడు స్పెట్స్ స్పెట్స్ పెట్టుకుంటాది